వినపడుతుందా
ఆ వినిపిస్తుంది బాగున్నారా
ఆ బాగున్నం మీరు బాగున్నారా ఏం చేస్ ఆ తిన్నాం మీరు
తిన్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే
నేను కాలి అండి మొబైల్ చూస్తా ఉన్నాం
ఆహా ఏం చూస్తున్నారు మొబైల మూవీసా
మా రీల్స్
ఇంస్టాగ్రామ్ రీల్స
అవును మీరు రీల్స్ చేస్తారా చూసారా
నేను అప్పుడు చేస్తా అండి ఇప్పుడు చూస్తాన్నా
అ ఆహా అంటే మీరు బ్లాగరా
ఆహా లేదండి అప్పుడే అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఏమై కామెడీ వీడియోసు సాంగ్స్కి అట్లా ఏమన్నా యాక్ట్ చేయడం అలాంటివి చేస్తాను ఆ ఇప్పుడులే అండి మీది మీరు
మేమ్ గూడ రీల్స్ చేసేంత టైము ఇంట్రెస్ట్ రెండూ ఉండవూ జస్ట్ ఏమన్న ఎక్కడన్న ప్లేసులుక్ పోతె వాటి వీడియోస్ ఫొటోస్
ఆ హా పోస్ట్ చేస్తాంటార
హుమ్
హుమ్ ఎప్పుడు చేయల రీల్సు
రీల్సా చేస్నాం మేమే అప్లోడ్ చేసే అవసరం రాలే
అంటే రీల్స్లొ చేసే వాళ్ళక్కూడా మంచిగా డబ్బులు వస్సన్నాయండి ఈ మధ్య అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంట ఉంటారు వాళ్ళతో
బ్రాండ్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తంటారు హా
మనకీ మనకంత ఫాలోవర్సు ఉండల్ల కదా అవి చేసి అప్లోడ్ అయి చూసి ఎక్కువ వ్యూసొచ్చి చాన ప్రాసెస్ గదా
అంతె చాన ప్రాసెస్ అయినా గూడా మనం చేస్తా కొంచెం ఒక వన్ ఇయర్ ఆ అట్ల కష్టపడినామంటే ఏమో రిజల్ట్ రావచ్చేమో అండి అంటె మంచిగా ఫాలోవర్స్ వచ్చినామంటే మనకి ఫేమ్ వస్తాది మూవీ మూ ఏమంటరూ బ్రాండ్ ప్రమోషన్సు ఏమైనా
ఏంలేదు అంతే నాకు అంత ఎక్స్పెక్టేషను లేవులే అలా వస్తాయని
అంటె మనకని కాదు నేను జనరల్ గా చెప్ ప్తన్న అంటే ఇపూడు జరుగుతాండేది ఆ ఇపూడు చాలా మంది న్స్టా ఇన్స్టాగ్రామ్ నుంచే ఇప్పుడు మూవీస్ కి గాన వెళ్ళాడు మా ఇంటి బంగారం అని చెప్పాను కదా మూవీ
హుమ్
అదీ అమ్మాయిని ఫస్ట్ రీల్స్ లో నుంచి చూసే తన్ సెలెక్ట్ చేసరంట ఆ రోల్కి అట్లా
దాంట్లో సమంత గదా యాక్ట్ చేసింది.
సమంతను సమంతకిి ఫ్రెండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక మెయిన్ మెయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు తనని
ఇన్స్టా రీల్స్ లొ చూసే చేత్తారంట నందిని నందినీ డైరెక్టరు సెలెక్ట్ చేసా నేను కూడా మొన్న ఆర్టికలో చదివా
ఓహో మీరు ఆర్టికల్స్ గూడ చదువుతారా
లైటు గా
హు
తనకు మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో అంత ఫేమస్ కూడ ఏం కాలే ఎంతో ట్వంటీ కే ట్వంటీ కేనో అప్పుడేప్ డెప్పురో ఉన్నారు ఆ మూవీ కాకముందు ఇప్పుడంటే ఎక్కువ అయినారులేండి అట్లా అంటే యాక్టింగ్ చూస్ స్తారండి ఫాలోవర్సు ఫేము అవన్నీ చూడరు ఫస్ట్ మనం యాక్టింగ్ నేర్చుకున్నాం వాని అంటే మనకేమ్ యూస్ ఉండాదు
మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ పైన
ఆ ఇప్పుడైతే ఏం లేదండి ఫ్యూచర్ లో ఏం చెప్పలేమ్ అంటే నేను జనరల్ గా చెప్తాన్న
ఆ మీకు మీ కుంద్యా ఏమన్న ఇంట్రెస్ట్
నాకు అసలు లేదు నాకు మెయిన్ ఓపిక లేదు అట్లా రీల్ చేసి అప్లోడ్ చేసె అంత
ఆ అంటే ఫ్యూచర్లో ఏమన్నా చేస్తారేమో
హమ్ ఫ్యూచర్ లో అసలు చెయ్యను. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కదా మనం డెసిషన్ తీసుకుంటే సరిపోతుందా
అంటే ఈ కాలంలో ఎవరు ఒప్పుకోరండి ఇంట్లో ఇ అంటే కొంచెం అంతే ఫ్రీగా వదిలేస్తే అంటారు కద మ అమ్మాయిలు కూడా అమ్మా చాలా మంది అమ్మాయిలు కూడా ఇన్స్టా రీల్స్ అవి ఇవి చేస్తా ఉంటారు. నేను కూడా చూస్తా ఉంటా
కానీ అన్ని ఇండ్లలో అలా ఉండదు కదా
ఆ ఏమైతాది జస్ట్ సేల్స్ చేసేదే కదా ఏం మరి ఇంకేం చేయ్యరు. కదా నార్మల్ ఏమో లే ఎవరెష్ ఎవరెవరు ప్రాబ్లమ్స్ వాళ్లయి
అవును
ఉమ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అమ్మాయిలక్ పాపం తప్పదు
ఆ ఇప్పుడు అంతంట వేడా కానీ కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు మన్లాంటోలు అంటే నాలాంటోలు
ఉ ఉ అదీ కాక మీకు టైం గూడా ఉండదేమో పాపం
టైము ఎందుకుండదు మనము అంటే ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే ఏదో ఒ టైమ్ లో ఖాళీగానే ఉంటాము
మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం టైం కుదుర్చుకొని అయినా చేస్తాం
అవును
ఉమ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాల ఫస్ట్ ఏమైనా గూడా
అవును అవును
మీకెవరైనా తెలిసిన వాళ్ళు అట్ల ఏమన్నా ఉన్నరా అట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ రీల్స్ జెసేవాళ్ళు బాగా మీ ఫ్రెండ్స్ లో అవర్స్ల ఎవరు
ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ లో ఎవరు లేరు
క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ మీ విలేజర్స్ ఎవరు లేరు అసలు
ఆ రీసెంట్ గా ఒగా అమ్మాయీ అంటే ఫ్రెండు కాదు జస్ట్ అంటే క్లాస్ గూడా కాదు వేరే అంటే ఇప్పుడు మనం ఎం పి సి అలా తీస్కుంటే వాళ్ళు సి ఈ సి అలా ఉంటారు గదా తెలిసిన అమ్మాయి అనుకో అ ఆ అమ్మాయీ ఆ అంటే అన్ ఆ ఇప్పుడు మీషో లో అ జియోలో అలా ఏమైన్నా ప్రోడక్ట్ గలా తీస్కుంటుంది అంటే బ్యాంగల్స్ గట్ల రెడీ జెస్తారు గదా వాటిక్ కావాల్సినా వస్తువులు అన్ని ఇంగా బట్లు అలాంటివన్నీ అవి తీస్కొనీ కీ వాళ్ళ అంటే యాప్స్ కి ప్రమోట్ చేస్తా ఉంది ఇవి తీస్కుంటే ఇలా ఉ ఉంది అలా అలా అని దానివల్ల అమ్మాయికి అమౌంట్ ఓసుంద ఆ బ్రాండ్ ఫంక్షన్
ఎంత ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ అమ్మాయికి
తక్కువే అంటే రీసెంట్ గా అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది అమ్మాయికి ఇంకా అ ఆ హౌస్ వైఫ్ అనుకుంటే అందుకు అంటే ఏమన్నా ఆన్లైన్ లో సంపాదించన్ అంటా అందుకు రీసెంట్ గానే ఒగా ఉంటారు దక్కు టూథౌసండ్ రూప్స్
ఇంకా ఎవరన్నా తమరంటె నచ్చి అంటే అమ్మాయిలు అంతా ఫాలో అవ్తారు ఇంకా
ఆమ్ అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది గదా అందుకు
ఆ
నుగాని ఫాలో అయ్యవ ఏంటి అంటారు అంటే ఇగ మ్యారేజ్ గాని వాళ్ళకి కి ఎవరికైనా అబ్బయిలకైనా అమ్మాయిలకైనా ఎక్కువ ఫేమ్ ఉంటుంది గదా మ్యారేజ్ అయిన వాళ్ళకి
మ్యారేజ్ అయిండే ఆ అబ్బాయిలా ఆ ఓకే ఓకే అర్థమయింది
కాని వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్తున్నా
అంటే మనకి వాళ్ళకి తెలీదు కదా మనకి మ్యారేజ్ అయిందో లేదో మనం చెప్తే తప్ప వాళ్ళకి తెలిదు. కాబట్టి మనం హైడ్ చేయాలి అలాంటి విషయాలన్నీ ఆ
ఫాలో అయితా అంటారు మేబి నేను నేను రీసెంట్ గానే ఫాలో అవుతాన్న
ఆ మీరేమై తీసుకున్నారా తన బ్రాండ్ నుంచి
నేనా నేనేం తీసుకోలేదు ఇంకా చూడలా అంటే ఆ అమ్మాయి సేల్ చేయదు
అదేలా ఎత్త ఆ బ్రాండ్ ప్రమోషన్ చేస్తాంట కదా ఆ ప్రమోషన్ లింక్స్ గానీ మీరు ఏమ యూజ్ చేసుకున్నార అని అంటుంనా
నేను చేయలేదు
హ్
మీకు అలా ఎవరన్న ఉన్నారా అంటే బాగా ఫేమ్ అయిండే వాళ్ళు
ఆ మా మా కాలేజీ లో మా మా క్లాస్ మేట్స్ చాలా మంది ఉన్నారు అండి
ఉహ్
ఆ అంటే టెన్ కే ఫాలోవర్సు ఫైవ్ కే ఫాలోవర్సు ధర్ థర్టీన్ క ఫావ అవర్స్ ఉండేవాళ్ళు కూడా చాలా ఉంది అంటే వాళ్ళ కాలేజ్ బ్లాగస్ అలాంటివి చేస్త ఉంటారు
టెన్ కే ఫైవ్ కే ఉంటే వాళ్ళు కెమైంది ఇస్తారా
ఆ టెన్ కే ఉంటె ఇంకా ఆల్మోస్ట్ ఫేమ్ అయినట్టే వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా బ్రాండ్ ప్రమోషన్ అవన్నీ చేస్త ఉంటారు షపి షాపింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా షాప్ ఏమంటారు మాల్స్ లాంటి ప్రమోషన్లు కొంచెం చేస్త చేస్తా ఉంటారు లోకల్స్ లో ఆ నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకడే మొన్న మంత్లో ఒక ఫిఫ్టీ టెన్ కే దంక సంపాదించాడు. అట్లా ప్రమోషన్స్ చేసి హ్
మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఇన్స్టలో
ఆ నేనేం రీల్స్ చేయను కాబట్టి నాకు ఎంత వన్ ఫిఫ్టీ ఏమో ఉన్నా రండి ఫాలోవర్స్
నువ్వు ఎవ్వరిని ఫాలో కావా
ఆ
మీరూ ఎవరినీ ఫాలో గారా
నేను అయినా నైన్ంట ఏమో నైన్ టీనా సెవెంటీన్ అయినా ఫాలో వర్స్ అవు నాకు వన్ ఫిఫ్టీ ఉన్నారు మీకు
చే నాక ఉంటారుగా టూ త్రీ త్రీ థౌసండ్ మెంబర్స్ వరకు
త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫలోవర్సా రీల్స్ చేయకున్నా కూడా త్రీ తౌసండ్స అమ్మయ్యా
వస్తరూ
అమ్మాయి కద అంతే అమ్మాయి కదా ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటది లే
పోస్ట్లు ఏం పెట్లే రీల్స్ గన్నా చే అట్ల అప్పుడప్పుడు అప్పుడప్పుడనా జేస్తా అంటే మీరు మీకే ఇంట్రెస్ట్ వస్తది రీల్స్ అలాంటివి
అంటే రీల్స్ లేదు అంటే ఎక్కడన్నా వెళ్ళి ఇప్పుడు టెంపుల్స్ కు మంచి ప్లేస్ పోయినాం అనుకో మంచిగా ఫోటోలు దిగి వాటికి సాంగ్ సెట్ జేసి అలా పెడతాం అంతే
అంటే ఆహా అదే మీరు అట్లా టెంపుల్స్ గాని పోయినప్పుడు ద అట్లా వ్లాగ్స్ మాదిరిగా తిసి చూడచ్చు అంటే మా మీకే బాగుంటది గదా దానికంటే సాంగ్స్ కంటే మీ వాయిస్ ఓవర్
ఆ అవునవును కానీ అంటే కెమెరా అవొంత మనకు పర్ఫెక్ట్ ఉండాల గదా అంటే అవి ఎట్ట చేయల్లో ఎడిట్టింగు అంతా తెలియళు గూడా
అవునవును అది గూడా కొంచం టైం ప్రాసెసే ఉమ్ సరే మరి సరే సరే అండి బాయ్
బాయ్